హలో
హలో హలో హాయండి బాగున్నారా ఆ బాగున్నారా
బాగున్నామండి మీరు బా బాగున్నామండి ఏం చేస్తారు
బానామండి ఏం చేస్తారు నేనా ఉన్నానండి పడుకున్నాను మీరు
బోన్ చేసారా ఇలానే
ఉ అయిందండి మీది అయిందా ఆ వినిపిస్తుంది మీకు వినిపిస్తుందా ఇంకా ఏంటి అండి స్పెషల్
ఏముందీ పప్పు అన్నామండి
వఓ
పప్పనం వేసామండి మీరు మీరు
రసం రైస్ రసం రైస్ పాపడ అండి
అవునా
ఇంకా ఏంటండీ ఏంటి ఈ మధ్య షాపింగ్ ఏం చేయలేదా హలో
ఇప్పుడే అండి షాపుంగ్ తీసుకోనిండి ఇప్పుడే షాపింగ్ చేసుకొచ్చి తినేసి అల్ ఇప్పుడే షాపింగ్ చేసుకొచ్చి తినేసి అలా ప్రశాంతంగా ఉన్నానండి
ఓకే ఓకే ఏషో ఏమేం షాపింగ్ చేసారండి ఎలా ఉన్నాయి కలెక్షన్స్ బయట హలో
చ్చుల్లి నేను మా
ఎలా ఉన్నారండి
ఆ
ఆ చెప్పండి
మా సిస్టర్ కోసం నేను మా సిస్టర్ వెల్లామండి బట్లు తీస్ డ్రెస్సెస్ తీసుకోవడానికి
ఆ మరి బాగున్నాయా ఎలాంటి కలెక్షన్స్ వచ్చాయి
ఇప్పుడు కొత్త కొత్త కల క్షన్స్ అన్ని అన్ని కొత్త కొత్త కలెక్షన్స్ ఏ దొరుకుతున్నాయి ఇప్పుడు మార్కెట్లో అలా చూడగానే ఇలా వచ్చేస్తాయి మార్కెట్లోకి ఊ
ఆ ఓకేే నేను రీసెంట్గా నేను రీస్ రీసెంట్గా వన్ వీక్ ముందు చేసాను అండి త్రీ సెట్స్ తీ తట్ మూడు జతలు తీసుకున్నా అ పార్టీ పార్టీ వేరు వాటీ వేరు బాగున్నాయండి ఉ అవునా బాగున్నాయి తీసుకొచ్చాను దాంట్లో మరి మా మీ ఒకటి మా చెల్లెలు తీసుకునిండి తీసుకున్నారు
ఓహో
ఆ మళ్ళీ రీసెంట్గా వెళ్ళాలండి కొంచెం ఊరికి వెళ్ళాల్సి ఉండింది కొంచెం ఫంక్షన్ ఉంది ఆ కొంచెం ఫంక్షన్ ఉంది తీసుకు నిన్న నైటు వెళ్ళాను బట్ ఆ టీవీ చాలా ఇలా హె ప్రైస్ చెప్తున్నా ఆ
ఇవి
అదే స్ట్రీట్ షాప్ ఆ అదే స్ట్రీట్ షాపింగ్ అయితే కొంచెం తక్కువ ఉంటాయి అక్కడైతే బట్ ఇక్కడ షాప్ లో అంతా మన మన ఉన్న బిల్లు అంతా జీఎస్టి ఏసీ బిల్లు అన్నీ మనం మింద ఏస్తారు
హవునండి అయితే నేను ఇంకా మా అక్కది ఫంక్షన్ ఉంది
ఉ
హలో దానికోసం వెళ్ళాం షాపింగ్కి
ఉహు
అం
అదే కదా అండి బట్ ఏమన్నా ఒక డ్రెస్ నచ్చింది అది ఆ ప్రైజ అసలు ప్రైజకి ఆ డ్రస్కి మ్యాచ్ అవ్వడం లేదు ఒక డ్రెస్ చూసాను ఫస్ట్ అది ఏదో కొంచ మొక్కలా ఉంది బట్ దాన్ని ఫోర్ థౌసండ్ నైన్ హండ్రెడ్ త్రీ పీస్ ఫార్టీ వే ఫార్టీ వేర్ క్లాక్ కూడా లేదు మరి
అంతే అండి కొన్ని కొన్ని సిక్కది కాట్ క్లాత్ ని బట్టి కూడా కొన్ని కొన్ని ప్రైజెస్ ఉంటాయండి ఇప్పుడు జర్ జెర్రీ అనేసి ఏదో ఉప్పాడ సారీస్ అని అలా సారీస్ లో గాని డ్రెస్సెస్ లో కూడా ఉంటాయి
సరిత లే ఉంటాయి క్లాసుని బట్టి కూడా ఉంటాయి మళ్ళీ అంత ఘోరంగా అది త్రి పీస్ సెట్ ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఉండదండి నిజంగా
ఆ మా సైడ్ పంజాబీ డ్రెస్సులు పార్టీ వారే డ్రెస్సులు అలాని
ఇంకా
పర్లేదు అండి రీజనబుల్ గానే ఉంటాయి మరి అంత ఘోరంగా ఉండవు
ఆ అదే మళ్ళీ నేను అయితే అదే అంత ప్రైస్ చెప్నానడు ఆ నువ్వే పెట్టుకో అని చెప్పేసిన యు సిలిక్ మ్యామ్ అని చెప్పిన అయ అంత ఎంత పూతు సనావు యు సీల్ మామ్ అని అన్నాడు ఆ
స్లిక్ మామ్ అన్నాడా
ఆ అప్పుర్ సిల్క్ంట అడ్రెస్
అవు అని చెప్పాను కదా క్లాత్ బట్టి కూడా ప్రైజెస్ ఉంటాయిండి ఇప్పుడుమా ఇప్పుడే ఒకప్పటి నుంచిన ఉంది అలా
అది చ పార్టీ వేర్ లాగా లేదు కొంచెం అంత ఇదిలాగా కూడా లేదు తనకి మాక్సిమమ్ ఆ డ్రెస్కి కి మాక్సిమం ఒక సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ మించి ఇంకెక్కువ పెట్టలే అసలుకు మ్ కానీ ఆడు అంత చెప్పేసినాడుడు ఒకక్కటేసారి ఫై తోసన్ బిల్ ఏం గుండు కోట్టిస్తారు జనాల అసలికి ఆస్తులు అడిగేస్తాయి అడిగేస్త అడిగేస్తారు
కూడా షాపులు ఎక్కడ తిగుతారులే అనేసి పాపం వాళ్ళు అది ప్రైజ్ చెప్పేసారేమో లేండి
నెక్స్ట్ టైం రాకూడదు అని చెప్పేసి సరండి బళుమ్ నెక్స్ట్ టైం వాళ్ళ షాపుకి పోకూడదుా
హ అది ఏదో అందుకు అలా స ఒక్కొక్కసారి అలా ఎక్కువ అయిపోతుంది ప్రైజ్
మ్ ఏవో
ఫుల్ గా అనిపించాడు కానీ ఆ డిజైైనర్స్ కూడా కొంచెం అంత అట్రాక్టివ్గా ఉండవు మరి
అవును ఏదో నాకైతే ఏ అంత అంత సాటిస్ఫై అవ్వలేదండి నేనైతే
సరే మరి తీసుకున్నారా లేదా అది ఆ్ అది త్రీ థౌసండ్ సొమెథింగ్ అది ఫోర్ థౌసండ్ అహ
లేదండి తీసుకోలేదు తీసుకోలేదండి తీసుకోలే ఫోర్ థౌసండ్ నైన్ హండ్రెడ్ జెప్పాడు ఇంకొటి వచ్చేసి థౌసండ్ టూ హండ్రెడ్ చెప్నడు థౌజండ్ కి ఇమ్మంటూ కూడా ఇవ్వలేదు అలా ఏం చేస్తా వేసుకోవాలని మన రాత్రిలో ఉంటే వేసుకుంటాం ఆడ్రస్ని లేకపోతే ఏం చే చేలేంగదా
ఆ
హలో అలా వేసుకోవాలని ఉంటే వేసుకొని ఖచ్చితంగా అడ్రస్ మన దగ్గరికి వెళ్లా ఎలైనా వస్తది ఆ డ్రెస్ అననే కాదు ఏ వస్తువు అయినా కానీ ఏ వస్తు వస్తువయినా గానీ ఏ ఫుడ్ అయినా గాని అండి ఒకటి మన దగ్గరికి రాలం అంటే ఒకటి రాసి పెట్టుండ
అది థౌసండ్ ఫైవ్ థౌసండ్ బాగ మంచి పట్టుసారి పెట్టిన పట్టుసారి వస్తుందండి
ఆ అదే మా కరెక్ట్ ధర్మవరం పట్టు సారీసు మళ్ళి కంచి ఆ ఉప్పడ శారీస్ మంచి మంచి శారీస్ ఉన్నాయండి అసల్క్
సారిస్లు బెటర్ ఆప్షన్ తీరుతయ్
ఆ ఉ కానీ ఈ సమ్మర్లు ఈ సమ్మర్లో శారీస్ కంటూ వేస్ ఒక వే చేయాలంటే కొంచెం కష్టమ అండి
అది కారి చేయలేం లేండి ఈ సంబర్కి
సమ్మర్లో సారి అంటే అమ్మో మన అమ్మ వాళ్ళ అయితే వాళ్ళకి అలవాటు ఉంది కాబట్టి వాళు ఏ చేస్తారు మనం చేయాలి కదా అసలు అంత బీడసి
అదండి ఇప్పుడుకి జ జంజీకి జంజీకి కేటగిరికి ఇప్పుడు అదొక ఫ్యాషన్ అనిపిస్తుంది అంతే కానీ దాన్ని క్యారీ కొద్దిసేపు వరకు చేస్తాం కాబట్టి పెద్దగ కనిపించదు అప్పట్లో అమ్మ వాళ్ళు నా నాన్నమ్మ వాళ్లు అమ్మమ్మళ ఎలా కారీ చేసేవాళ్ళు
అవును ఆ చేయ్యండి కదాట్టాల
కొత్త కొత్త డిజైన్స్ కొత్త కొత్త మోడల్స్ దిగుతున్నాయి ఇప్పుడిప్పుడు
ఆషరరా అంటా ఇవిగో డ్రెస్సులు తిరుగుతున్నయి అ అవున ఇంకేంటండి
చెప్పల్లండి మీరే
ఏముందండి ఏమి లేదు మామూలే నార్మల్ రొటీన్ లైఫ్ అంతే
మొన్నా మా ఫ్రెండ్కి కిమ్ మా ఫ్రెండ్ కి హాఫ్ సారీ తీసుకుందామని వెళ్ళామా?
ఆ
ఫుల్లీ స్టిచడ్ బ్లౌజే కాదది సెమి స్టిచడ్ బ్లౌజు
ఓకే
ఆ అది ఐదు వేలు చెప్తున్నాడు.
అమ్మో అదే అండి చెప్తున్నాం కదా జనాలు షాప్ లోళు ఊ అదే అండి చెప్తున్నాం కదా ఇప్పుడు షాప్ లో వాళ్ళు మావాళ్ళమే మన మీదా జిఎస్టి నార్మల్గా వేస్తారు షాప్ అన్నాక ఖచ్చితంగా జిఎస్టి ఏసీ బిల్లు అన్ని అన్నీ ఏస్తారు మా మీందనే ఆ ప్రైజ్ మొత్తం వాళ్ళ శాలరీస్ అంత మన ఆస్తులు రాసేయవాలి ను ఏమన్నా మాట్లాడ సరితేంగ అసలుకేజీ షాపింగ్ చేయడానికి పోకూడదు అనే మైండ్ సెట్ వచ్చేస్తది అసలుకి ఎక్కడ చూసినా ఏ సింపుల్ డ్రెస్సులు వెసినా కూడా ఉన్న మూడు వేలు, నాలుగు వేలు ఏంది అసల్కి అబ్బా ఏం రేట్లు చంపేస్తున్నారు అట్లే
మలాంటి మిడిల్ గ్లాస్ వలికెదు అంటే కుప్ప ఒకసారి వచ్చే వస్తుంది
అవునవును మ్ ఓకే అండి ఇంకేంటండి లాంచి హలో హలో
హలో
ఇంకేం లేదండి మార్నింగ్ కాల్ చేయనా, మార్నింగ్ కాల్ చేయనా అండి?
మార్నింగ ఆ ఓకే అండి జాత ద
ఉమ్ హ ఓకే అండి అలాగైతే ఉండనా మరి బాయ్ హలో బాయ్ అండి మార్నింగ్ కాల్ చేస్తాను.